హలో హలో హలో ఆ ఎన్ని బావున్నారాండి
ఆ బావున్నా అండి మీరు బావున్నారా
ఆ బావున్నాండి ఏన్ జేస్
ఏం లేదండి ఉట్టిగానే కూచ్చున్నా
ఆ ఆ ఆప్తర్నుంది తినండి
అవునా
మీరు తిన్నారా
ఆ
మీరు అన్నం తిన్నారా.
ఆ తిన్నావండి.
ఏం కూర
ఎక్ కూరా
ఉహు మది టమాట పచ్ చడీ టమాట పచ్చడి
ఉహు ఏమేఏంమొటలు జేతన్నాండి మీరు ఎండ గోడ్తుందండి ఇక్కడ ఎండ ఫుల్ ఆ మీ దెగ్గర
మా దగ్గర కూడా రొండు రోజుల్ నుంచీ ఎండనే ఉంది అంటే ఎండ టే ఎండ రాట్లేదు కానీ ఇలా మబ్బుల్ మబ్బుల్గా ఉంది.
ఉ నిన్న మొన్న వర్షం ఒచ్చిది.
రావట్లేదు
మాకొచ్చింది వర్షం నిన్న మొన్న ఈరోజు ఎండ గొడుతుంది బా బాగా
మొన్నటి వర్కు ఒచ్చింది వర్షం ఇక్కడ. ఇగ రొండు రోజులు అయితుంది ఏం అం తో ఎండ గూడా రావట్లేదు ఉట్టిగా మబ్బులు అట్లనే ఉంది. కొంజం చల్లగా గాలొస్సుంది.
ఉహు ఇకానె ఏవేవి ఒంటల్ జేత్తరండి మీరు
నేనూ బిర్యాని జేస్తా ఫిష్ కర్రీ జేస్తా అండి
అవునా
అన్నీ వోచ్చు కానీ ఇగా చేస్సా అప్పుడప్పుడు
ఉమ్
డైలి అంటే ఏ చేయను
ఆ అదే
అప్పుడప్పుడు చేస్తా ఇదె ఇంట్లో మా అమ్మ ఉంటరు
ఆ
మీ మా ఇంట్లో లే అయితే మా అమ్మనే చేస్తా అని చేస్తారు నేను అప్పుడప్పుడు చేస్తా ఇగా
అఓ నేను అంటే నాకు బిర్యానీ రాదు వంటలు అన్ని కూరలు గిట్ల అన్ని చేస్తా నేను ఈరోజు పప్పు పచ్చి పల్ చేేష్ నుఅన్న వండిన నిన్న గిన్నెప్ప చేసిన పిల్లలకు కి పిల్లకు స్కూల్ మేరి పిల్ల అ ఆ
మీరి ఇక ఖాళీగానే ఉంటార
ఆ ఇక ఖాళీగా ఉంటాం పిల్లలు నాలుగు ఆ పిల్లలు నాలుగింటికి వస్తారు ఖాళీగానే ఉంటా ఇగ
ఆహ
ఆ మీరండి
నేను కూడా ఖాళీగానే నేను కూడా ఖాళీగానే ఉంటా అండి
ఆ అ మ్యాగీ
ఇక ఇంట్లో పని ఎంత ఇగ మా మమ్మీ ఉన్నారు ఇగ ద హెల్ప్ చేస్తా కొంచెం
ఆ హా గిన్నెలు ఇట్లా రుద్దుతారా అండి మీరు హ
కడుగుతాం కదండి
అదే, కొంతమంది చేయరు పని అసలు మా పక్కన వాళ్లు కు పాప అయితే అసలు ఏం పని చేయదు వాళ్ల అమ్మ అంతా పని చేసి చాయ్ చేసినాక అమ్మాయి లేచి మొఖం కడుక్కొని బ్రష్ చేసుకొని పోనీ ఇగ టీ తాగి మళ్ళా బుక్కులు పెట్టుకొని చదువుకుంటాది వాళ్లా మా పక్కన వాళ్ళ పాప అందుకే అంటున్నా ఆహా హా
నేను చేయాలంటే చేస్తా కానీ ఇక అంటే నేను కొంచెం లేట్‌గానే లేస్తాం. మార్నింగ్ ఇగ లేచిన అంటే ఇక చేస్తా చేస్తా పని
అదే
అంటే ఓ ఐదింటికి. ఆరింటికి అట్లా లేవను కొంచెం ఏడున్నర ఎనిమిది అట్లా లేస్తా
అదే
ఊ లేచితే ఇక మమ్మీకి హెల్ప్ చేస్తానే ఉంటా ఏదో
చేయాలి వాళ్ళకి ఎవళ్లు చేస్తారు మనంత పిల్లలు ఉన్నప్పుడు చేస్తనే మంచిది
అవును
హు
ఇంకా మా ఇంట్లో ఉంటే వాళ్ళు ఉంటారు గానీ వాళ్ళు చెల్లి డ్యూటీకి వెళ్తుంది. మా ఫాదర్ కూడా డ్యూటీకి వెళ్తారు.
ఊ
ఇంకా కుకింగ్ అం అంటే మార్నింగ్ టైమ్ లోనే కంప్లీట్ చేసుకుంటంది ఇక మామమ్మీ ఇక మిగతా వర్ కంటే నేను చేసుకుంట
అదే ఉ నేను ఇక్కడ ఉంటా మా అయన అక్కడ హైదరాబాద్లో ఉంటడు కార్ తోల్తడు మాయన ఆ
అంటే మీరు ఒక్కళ్లే ఉంటార
మా అత్తయ్య నేను మా పిల్లలు
అవునా
మా అత్త ఉంటుంది, నేనుంటా, మా పిల్లలు ఉంటరు. మా ఆయన అక్కడ ఊర్ల కార్ డ్రైవింగ్ చేస్తడు ఆయనే ఇగ అక్కడ అక్కడ వెళ్తాడా ఎక్కడ దూరం ఉంటే అక్కడ పోతాడు అన్నట్టు వారానికి ఒకసారి నెళ్లకు ఒకసారి వస్తాడు ఊరుకు
ఉహు
ఆ
మీ అత్త వాళ్ళతోని కలిసి ఉంటర
ఆ ఉ. మేమే ఇగ పని అంతా నేనే చేసుకుంటా ఏం చేయదు ఇ నేనే అంత పని చేసుకుంటా పిల్లలు స్కూల్ దొలుత ఆ బయట ముచ్చట్లు పెట్టు ఉంటది మంచిగా వచ్చే అన్నం పెట్టుకుంటే చాయ్ తాగుతుంది పోతుంది ఇక ఎప్పుడన్న చిరాకు వచ్చినప్పుడే తింటుంది గిన్నెలో. ఇల్లుఊడవడం చేతుందీ ఎక్కడి కంటే ఇక
అవునా!
ఉ
అంటే ఇద్దరు చేసుకోవాలి ఒకళంటే మళ్ళీ అంటే ఇంక మీకు కొంచెం పిల్లలు స్కూల్ కెళ్లుతున్నారు కాబట్టి అంత ఇబ్బంది కాదు కానీ అదే చిన్న పిల్లల అంటే ఇబ్బంది అయ్యిది
ఆ మూడుసార్ల చాయ్ తాగత తలకాయ నొప్పికి
అవునా అంత చిన్న పిల్లలు, చిన్న పిల్లలు ఉంటే కదా వాళ్లు ఇది అది పడేయడం ఏడవడం అది బాగ చేస్తరు
వాళ్ళకి బాక్సులు పెట్టిచుడు వాళ్ళు వాళ్ళ తినబెట్టుడు వాళ్ళకి బాటిల నింపుడు ఒకచ్చి అప్పులుఅవ్వోఇవ్వో మళ్లీ బుక్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మళ్ళ ఇయ్యన్ని తలకాయ్నొప్పి
అవును
ఉ
మీ ఇంట్ల చెట్లు ఉన్నయా అండి
ఆ ఉన్నది ఒకటి టేకు సేట్టు ఒక కొబ్బరి సేట్టు ఒక కనకంబరాల సేట్టువుంటే మాది బతుకమ్మ పండగకి ఆర్తర్ సుసినవా బతుకమ్మ పూలు అవి ఆ చెట్టు గుడ వేట్టినా మేము అది ఉన్నది మళ్లే సిట్ ఉంటది ఆ ము ఇగా ఒకటి మాందార చెట్టు ఉంటది ఊ అంతే ఇగ
కొంతమంది అంటే ఎక్కువ పెంచుకుంటరు కదా చెట్లు అవి ఇవి
అవు పెంచుతరు బాగ మేము కూడా పెంచుతాం గనీ ఇగ నేనిప్పుడు కొన్ని రోజు ఇన్ని రోజులు ఐదరాబాదుళ్ళ ఉండేదాన్ని ఇప్పుడు ఊరుకొచ్చిన ఆ మేము గుడ కొన్ని కొన్ని వెట్టుకుంటా మళ్ళ ఇంకా అవి తెల్ల పూలు అవన్నీ వెడతానం
అవునా
ఆ
మా ఇంట్లో ఏమో అంత ప్లేస్ లేదు పెట్టడానికి ఆ ఒక రెండు చే ట్లే ఉన్నాయి ఒకటేమో మామిడికాయ చెట్టు ఒకటేమో ఇది ఉ గులాబీ పువ్వు చెట్టు
ఊ ఇంకా కలమంద చెట్టు ఇంట్లో పెంచుకుంటే బాగు మంచిదంట అదొక్కటి పెట్టినం
ఆహా
ఉమ్
అది కొంచెం నీడ ఉండాలనేసే పెట్టినం మామిడికాయది
ఆ
కొంచెం ఎండాకాలం చల్లగా ఉంటది గదా
ఆ మా ఇంట్లో ఇక టేక్ చేట్లు ఉన్నది గదా అదొకటి ఉన్నది ఇప్పుడే యాప చెట్టు పెద్దగెతుంది కొద్దిగా అదొ ఒకటి ఉంది యాప చెట్టు కూడా ఉంది మధ్యాహ్నం లంచ్ అయింద తిన్నరా అన్నాలు
ఆ తిన్నాం అ అంతే అప్ ఇప్పుడే తిన్న వన్ థర్టీకే తిన్న
ఆ ఒకటి టికీ తిన్నారా
ఒకటీన్నరకి అట్లా తిన్నా
ఆ
అసలు రోజు అయితే కొంచెం లేట్ అయింది గానీ ఇగా ఈ రోజే కొంచెం తొందరగా తిన్నా
టైం కు తినాలి లేకపోతే ఇబ్బంది అయితాది నేను ఒకసారి టైం కు తినక నాకు ఆ రక్తం మొత్తం తగ్గిపోయింది ఎనభై ఎనభై శాతం వచ్చింది
ఆహ హ
అయితే రక్తం ఎక్కిచ్చారు నాకు మొన్న
అవునా
మ్ టైం కొద్ది ఫుడ్ తీసుకోవాలంట. నీళ్ళు ఎక్కువ తాగాలంట డాక్టర్లు చెప్తరు.
అవును అంటే ఇవి అంటే లే అంటే రక్తం లేకపోతే ఇవి ఎక్కువ తింటరు. పల్లీలు బెల్లం ఇలాంటివి ఉంటాయి. కదా అవి ఎక్కువ తినాలి.
ఆ అవునంట ఇగా అవి గూడా తెచ్చుకో
తో అవి కూడా తింటే కూడా కొంచెం అంటే వస్తుంది బ్లడ్ కానీ అంత రాదు. కానీ ఇవి ఎక్కువ తింటే వస్తది.
ఆ అవునంట అయి గూడా తెచ్చేడి మా ఆయన అన్ని ఆయన్ని తిన్న క్యారెట్లు అవి కూడా తెస్తాండు. ఇగా వచ్చినప్పుడల్లా
చాలా మందికి ర అంటే రక్తం తక్కువనే ఉంటది.
అవును
మనకు సరిపడా అంత ఉండదు. బాడీలో
మ్ మంచిగా ఉంటే హెల్తీగా ఉంటరు. బాడీలా రక్తం సరిపడ ఉంటే ఎల్దిగా ఉంటరు. లేదనుకో మనకి ఏదనా ఒకటి వత్తనే ఉంటది. ఇట్లా మొసరావడంమేనో ఏదో ఒక ఇబ్బంది కళ్ళు తిరగడంమేనో నాకైతే అయన్నీ వచ్చేది నాడస్టనటనే మోస వచ్చేది.
నాకూడ అంతే
ఆ మళ్ళా తలకాయ తిరిగేది. అన్నట్టుఉట్టెట్టుగానే పండుకుంటే మంచం తిరిగేది అన్నట్టు అట్లుొస్తనట్ట రక్తం తగ్గినట్టే నట డాక్టర్ చెప్పిండు. ఇదేంది నాకు ఇట్టదిరుగుతాంది ఉ
కూడా అలానే అయితది.
మ్ ఆలోచనలు కూడా ఎక్కువ ఉండొద్దంట. మనుషుల టెన్షన్స్ ఆలోచనలు ఉండొదటా అని చెప్ప ప్పి డాక్టర్ నాకు ఇది ఒక ఆలోచనలే అనిపిస్తుంది. ఏదో ఒకటి ఆలోచన చిత్ నే ఉంటా ఎ వలకుఎమ్మెన్నాయినా ఆళ్ళ గురిచే ఆలోచిస్తానీ ఉంటా అందుకె అంతా ఊకె కళ్ళు తిరుగుతాయ్ నాకైతే
నా అంటే నాకు అంటే ఎప్పుడో ఒకసారి అయితది అయ్యో ఊరికే అవ్వదు గానీ
అ ఇప్పుడు మొన్న రక్తం ఎక్కించిన కాంచి ఇక రెండు నెలల కాంచి కొద్ది తిరుగుడు తగ్గింది. నితి వీరుగుడు ఆ అప్పుడు ఇతే హైదరాబాద్ లో ఉన్నప్పుడు
కొంతమంది కొంతమంది రక్తం ఎక్కించుకోరడి.
అవును ఎక్కించుకోవద్దు. సామాన్ ఆ సామాన్యంగా ఎందుకంటే అది మంచిది కాదు. హెల్తీకాదు నాకు అది ఎక్కించాక కూడా సా
మాన అంత అంటే బయట అంటే ఫుడ్ తిని కొంచెం వచ్చిన బ్లడ్ వేరగా ఉ అంటే ఎంతైనా వేరే వేరే ఎక్కించుకున్న బ్లడ్ వేరే ఎంతైనా
అదే కానీ నాకు లేకుంటే రెండు సార్లు ఎక్కించిల్లు ఒక్కసారి కాదు మా బాబు మా కొడుకు కడుపు ఉండగా ఎక్కిచ్చిరు. మళ్ళా నాకు మొన్న కూడా ఇట్లా ఇబ్బంది ఐతుందని ఎక్కిచిల్లు. ఎక్కితే ఈక మళ్ల మొత్త మొత్తం ఆగమాగమయినాది అది ఏకిచినక నైట్ ఇరవై నాలుగు గంటలు అయినాక ఇగా చచ్చిపోయింది అనుకున్నారు. అందరు